థ
హలో
హలో హా గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవనింగ్ అమ్మా బాగున్నారా
అవును బాగునాను
ఏం జెస్తున్నారు
ఎప్పుడే బయటికి వెళ్ళి వచ్చినమ్మ
అవునా ఎక్కడికి వెళ్ళారమ్మా బిజీగా ఉన్నారా
పనికి వెళ్ళాను
అవునా అచ్చ చ్చా ఇప్పుడు మీ స్కూల్ స్టార్ట్ ఎమో గదా కాలేజ్ ఆహహహ
ఆ
ఇంకా ఈవినింగ్ ప్రిపరేషన్ అయిందా మేము ఇప్పుడు ఇలా బయట కనేసి భద్రావతికి వచ్చేసాము ఆ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇప్పుడు వీళ్ళు బయ్ టికెళ్ళారైతే అలాగే కూర్చొని ఉన్నాను అందుకని మీకు కాల్ చేశానమ్మా ఇంకా ఇంకా చెప్పాలి ఇలా ఏం చేశారు సండే స్పెషల్ ఏం తిన్నారు
మే ఇవాళ కిచడి భాజీ చేసాము
అవునా ఎందుకమ్మా సండే రోజు
సండే రోజు చేశా లేదు లేదు
అచ్చ ఇంకా అదే ఇంకా మేము కూడా ఏ లేదు సండే అయితే ఈ రోజు మామ్ అంటే రెండు రోజులుగా మేము బిజీగానే ఉండే చుట్టాలు వచ్చారు మా ఇంటికి అయితే వాళ్ళతో పాటు ఇటు అటు వెళ్లడంలో బిజీగానే ఉన్నాం బింక అది ఇది అనె సి వాళ్ళకు కొంచెం ఖాతిదారి అయ్యే వరకు మాకు అసలు బా టైం అనేది తెలివట్లేదమ్మా పార్క్ అనేసి అటనేసి వెళ్ళాం మేము వాళ్ళ కోసం కొత్త కొత్త రెసపీలు జెయడం తవా తీయడం జరిగింది ఊ
డిన్నర్ ప్రిపేర్ చేసారా మరి
ఏంటి
డిన్నర్ డిన్నర్ ప్రిపేర్ చేసారా
లేదమ్మా నేను ఇంకా చెప్పాను కదా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను వేరే ఊరి వచ్చానమ్మా అయితే ఇటు ఆ వాళ్ళ ఇంట్లో ఉన్నామపుడుకు దున్నడం ఆ ఇప్పుడు తెలియదు ఇగ ఎక్కడికి వెళ్తాము అనేది
అవునా ఉ మీరు ఎప్పు మీరు షాపింగ్ కెళ్లారా ఎప్పుడైనా
ఉ షాపింగ్ కంటే ఇప్పుడు ఈ మధ్యలో షాపింగ్ కెళ్ళలేదమ్మా ఎందుకంటే ఇప్పుడు ఏం లేకుండే ఇంతకుముం దే పోయిన నెలలో మ్యారేజ్ అయితే అప్పుడే అయిపోయింది మామూలుగా అంటే పెద్దగా అంటే మాయ ప్చ్ మా ఇన్ ట్లో ఏమంత పెద్ద ఫంక్షన్ ఏం లేకుండే అందుకని షాపింగ్ ఏం చెయలేదు కాకపోతే షాపింగ్ అంటే మనక్ ఇష్టమే ఉంటది కదా ఒకసారి వెళ్తే అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి ఏది కొద్ కొత్తగా మార్కెట్ లో వస్తే అది కొత్తగా తీసుకోవాలని ఉంటది కదా అందుకని ఇప్పుడు ఏం అవసరం లేదు కదా దానికోసం అని ఎందుకు ఇప్పు ఇప్పుడు పిల్లల స్కూళ్లు కాలేజీలు స్టార్ట్ అవుతాయి కదా
అవును ఆవును
ఇప్ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని
ఆ అచ్చా మీకు బ్యాంగిల్స్ అంటే ఇష్టామా
అవునమ్మా చాలా ఇష్టం నాకు బ్యాంగిల్స్
ఆహా ఈ మధ్యల కశ్మీర్ బ్యాంగిల్స్ చాలా అ నడుస్తుంటే
ఏంటి కశ్మీరి బ్యాంగిల్స్
ఆ ట్రేండ్లు మంచిగా నడుస్తాయి అది
అవునమ్మా కాశ్మీరి బ్యాంగిల్స్ అని కాశ్మీరి జుంకాల్ అని ఇంకా ఇట్ సైడ్ అయితే మ మొన్న మా తోటి కోడల్ బర్త్డే అయితే అలా మీకు గిఫ్ట్ తీసుకద్దామని వెళ్ళాం మేము ఎళ్తే మార్కెట్ లో చూసాను ఆమె కోసం అని బ్యాంగిల్ తీసుకుందామని ని అయితే ఆమెకు నెక్లేస్ అట్లేట్లా నెక్ సెట్ అనేసి గిఫ్ట్ తీసుకున్నాను ఇంకా సాండిల్ తీసుకున్నాము అయితే అక్కడ చూసాను ఆ ప్చ్ ఇవి అండ్ హ్యాంగింగ్ వి జుంకాలు కశ్మీరీ జుంకాలు ఏం వెరైటీలున్నాయి బాప్రే చాలా వెరైటీ వస్తాయి ఇంతకు ముందయి తే బాగా లాంగ్ గా వచ్చేయి కదా ఇప్పుడు లాంగ్ గాదు షార్ట్ లోనే సాట్ లోనే చాలా వెరైటీ అన్ని డిజైన్స్ లో ఉన్నాయి బాగా డిజైన్ లో ఉండే
అచ్చా మీరు రంజాన్ కి ఏ డ్రెస్ తీసుకున్నారండి
మేము రంజాన్ కి తీసుకోలేదమ
ఉమ్ ఏమే మ ఏమేసుకున ఏసుకున్నారు మరి
ఉమ్ ఇంట్లోనే ఉండే అదే డ్రెస్ వేసుకున్నాను నేను మామూలు క మా పాప మా పాపకు తీసుకున్నాను అదే రంజాన్ తర్వాత్ త మ్యారేజ్ ఉందని చెప్పాను కద్ దా ఆ మ్యారేజ్ కోసం అనేశి ఆ అయితే మా మా పాప అప్పుడు తీసుకుంది ఆ మ్యారేజ్ కనేసి అయి తే ఆ ఆడ్రెస్ కూడా ఆమెకు నచ్చలేదు. అది కూడా అలా గే ఉంది, ఇప్పుడు బాగా అది క్లాత్లో నడుస్తుంది కదా క్రష్ క్లాత్లో షైనింగ్
ఆ
ఆ ఆ క్లాత్లో తీసుకుంది. గి మిచోఆప్ బాగుంటుంది, అది బాగా నడుస్తుంది కదా ఇప్పుడు. హ్మ్ ఆ క్లాత్ లోనే అంబ్రెల్లా డ్రెస్ తీసుకుంది. ఉమ్
ఆ ఇంకా
ఇంకా
మీరేం చేస్తా మీరేం చేస్తారు?
నేను ఏం లేదమ్మా. నేను హౌస్ వైఫ్ ని.
హా
ఓ నేను జడేసుకోవాలి ఇంకా. ఆ బస్ పోయింది. ఏమో ఇంకా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది కాకపోతే ఏ బిజినెస్ పెట్టాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నాం ఇంకా మేము ఉమ్.
ఎక్క మీ అవునవును నడుస్తుంది ఏమో ఇప్పుడు ఏ ఏఐ అత్త ఏఐ ఏఐ అస్తుంది చెప్పిన్నారు మరి ఏమైతదో ఏమో.
అవును ఏఐ వస్తే మరి అందరి జాబులు తీసేస్తారో, మరి తక్కువ ఐతాయో తెలియదు. ఇప్పుడు ఏఐ వస్ స్తే ఇంజనీరింగ్ వేస్టే ఇంజనీరింగ్ చేసినా గాని అన్ని వేస్టే ఇంకా అవి.
అవును.
ఎందుకంటే పది మంది వర్క్ చేసుకునే పని ఒక ఏఐ ఒకక
వస్తదేమో ఏఐ
ఆటోమేటికే వస్తది ఎందుకంటే దానికి వాల్యూ అనే ది ఎముండదు. ఇప్పుడు పిల్లలు చదువుతే మరి ఏం చదవాలే వాళ్ళు ఏమో ఇగ తెలియదు ఇంకా.
ఆ
చదిన వాళ్లకు జాబేమైతదో అనేది చూడాలి ఇంకా.
అవును ఇప్పుడు చే చేస్తున్నారు జాబ్లు వా వాళ్ళది ఏమైతదో మరి. ఆ
అదే ఇంకా వాళ్ళది ఉంటదేమో తర్వాత తర్వాత వాళ్ళకి తీసుకోరనుకుంటా మరి.
హలో ఎం
హ్
అయితే నమ్ కిన్ ఇష్టమ్మా అండి
అక్కిన ఇష్టం అమ్ జాగ బ స్వీట్లుం తినను నేను నమ్ కిన్లు గారెలు అండా భజ్జీ మిర్చి భజ్జీ నూడల్స్ మంచూరియన్ ఇలా ఫాస్ట్ ఫుడ్ అంటే అప్పుడుప్పు ఇప్పుడు తింటాను ఎప్పటికి తినం మేము ఎప్పుడో నెల కోసారు అలా ఉమ్ మామూలుగా ఇంట్లోనే అన్ని చేస్తానమ్మా నాకు బయ
ఆ మేకప్ చేయడం వచ్చా
అవునండి నాకు మేకప్ కూడా చాలా ఇష్టం వపం చేయడం కూడా వచ్చు
అచ్చా ఏ బ్రైడల్ మేకప్ చేస్తారా
బ్రైడల్ మేకప్ అంటే నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ హలో అమ్మా వస్తుందా వాయిస్ వస్తుందా
ఆ ఇప్పుడు వస్తుంది ఇక్క
ఆహ
ఆ
అదే అవత్ వచ్చమ్మా బ్రైడల్ అంటే మామూలుగా పెద్ద బ్రైడల్ క ఏం చెయ్యలేదు నేను మామూలుగా సెల్ఫ్ మేకప్ ఏ అండి నేను సెల్ఫ్ గా తయారవు తాను కానీ ఇలా ఆసక్తి ఉంటుందన్నట్టు చెయ్యాలీ అన్ని అటు కదా అలా చేసి ఇది చేస్తాము మేము ఉమ్ చేస్తే చెయ్యగలం మంచి ప్రోడక్ట్లు అన్నీ యూజ్ చేసి చేస్తే చెయ్య కొంచు స్టెప్స్ అన్ని వస్తాయి అన్నమాట ఉమ్ కానీ ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాను నేర్చుకుందామని లేదమ్మా నాది మా ముందుగానే విలువలు లెవు లేదు లేదు నేర్చుకోలేదు లేదు హమ్
అచ్చా
మేకపే మామూలుగా నేనే దీంట్లోనే చేస్తాను నేర్చుకును
అచ్చా అచ్చా
అమ్
మీ రిలేటివ్స్ వచ్చారేమో ఎక్కడికి తీసుకెళ్లారు మరి మీరు
ఏంటమ్మా
రిలేటివ్స్ వచ్చారేమో ఎక్కడకి తీసుకు క్యాల్యారు.
ఆ ఇక్కడ మాకు పార్క్ అనేసి కొత్త పార్క్ వచ్చిందమ్మా అయితే ఓపెన్ అయింది రెండు సంవత్సరాలు అవుతుంది ఆ బొటానికల్ పార్కే ఏ వాళ్ళు చూద్దామని అటు నుండే వచ్చు వచ్చారు వచ్చి వాళ్ళు అక్కడే ఆగారన్నమాట ఆ అటుండి అటు కాగా నగర్ నుండి వచ్చాం మేము మళ్ళీ వల్లాడ్ష్ లో ఉంది ఆ పార్క్ ఇప్పుడు అక్కడే ఆగ్యామ్ ఉ అక్కడ ఆగి అంత వెళ్ళి చూసి వచ్చేసాము ఇంకా హు ఇంకా అమ్మా మా చుట్టాలు ఉంటారమ్మ మహారాష్ట్ర లో అక్కడికి వెళ్ళాం మేము
అచ్చ అచ్చా
మ్ కమ్మ ఇప్పుడు హాలిడేస్ కదా ఇప్పుడు హాలిడేస్ కూడ పెరిగాయి కదా థర్టీ థర్టీన్ ఉండిన్నాయి వీళ్ళకి
ఆహా
మీకమ్మ మీకు మండె నుండె ఉన్నాయా
కాదు నేను జాబ్కిి డైలీ వెళ్ళాలి కదా ఇవాళ సండే
అచ్చలాహా మీదంటాంటే మీదంటే ఒకటి స్కూల్స్ లో ఎప్పటి నుండి స్టార్ట్ ఉన్నాయి
అ స్టార్ట్ అయిపోనాయి ఇక్కడ
అవునా
వెళ్ అవును పిల్లలు వెళ్తున్నారు
ఓకే ఓకె పర్లేదు ఓకే అమ్మా మీతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ చాలా బాగ మాట్లాడారు ధన్యవాదములు ఓకే అండీ బాయ్